హలో ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఏ బాగున్నామండి
ఆ
ఏం చేస్తా ఉన్నారు
ఏం చేయలేదండి వర్క్ చేసుకుంటూ ఉన్నాము
అవునా నేను వర్క్ చేసుకుంటాన్నానండి
మ్మ్
లంచ్ బ్రేక్ కదా
అవునండి లంచ్ బ్రేక్ అవునాండి మ్మ్
ఇప్పుడే లంచ్ అయిపోయింది మీరు లంచ్ అయిపోయిందా అండి
మ్మ్ లంచ్ అయిపోయిందండి
వర్క్ చేస్తాన్నారా
అవునండి వర్క్ చేస్తా ఉన్నాం
ఆ
ఎంత అండి వర్క్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటేనే బోరండి
మీరేం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే బోర్ అంటా ఉన్నారు మేం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేకి బోర్ అని ఫీల్ అవుతాన
అవునండి ఏందో అండి డైలీ రొటీన్ అనిపిస్తుంది నాకైతే న
మీకు రొటీన్ అనిపిస్తుంది మాకి బయటికి పోయేకే లేదని మేం బాధపడతాం
ఏంటండి ఒకటే రొట్టే ఐ మీన్ మార్నింగ్ లేవడం బ్రేక్ ఫస్ట్ చేసుకోవడం లంచ్ బాక్స్ కట్టుకోవడం మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళడం ఆఫీస్ లో వర్క్ చేసి ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ రావడం ఇదే సరిపోతుందండి అసలు ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసేకి కొంచెం కూడా టైం మే ఉండదండి
హు
ఉ హు
ఇంట్లో చేసి చేసి ఇంట్లో పని ఎక్కువ ఉంటది వర్క్ చేయాల వద్దంటే ఇంట్లో పని పడుతుంది బయట వర్క్ ప్రేజర్ ఉంటుంది బయటకి పోయే బయట చూడడమే ఉండదు మాకు
ఉ ఏందో అండి డైలీ ఇట్ల
కానీ మాకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చెయ్యమంటే టక టక టక చేసుకుని పోవల్సిన అవసరం ఇష్టం ఉండదు మీ మాదిరి గా ఏ టైం కి అది చేసుకోనీ
ఆ మాకు అట్లా కాదండి మార్నింగ్ మార్నింగ్ కలిసి వస్తే మమ్మల్ని పికప్ చేసుకునేది దానితో పాటు మేం పోయేది ఇదే సరిపోతుందండి మాకైతే ఇగ డైలీ
హ
ఒకటే రొటేషనల్ అండి హడావిడి జీవితం అనిపిస్తుందండి మధ్య మధ్యలో ఆ ట్రాఫిక్ ఒకటి గంటలు గంటల అండి మధ్యలో
అదైతే నిజమేనండి వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మేము తప్పించుకుందే ఏమంటే ఎప్పుడప్పుడు ఫుడ్ చేసుకొని తింటాము తర్వాత ట్రాఫిక్ ఫస్ట్ థింగ్ ట్రాఫిక్
ఉ
దాని నుంచి తప్పించుకుంటామండి
ఉ అవునండి మీకు ట్రాఫిక్ అనేది ఉండదు మీరు టైమ్ టు టైమ్ ఉండాల అనిపిస్తే ఉండొచ్చు మాకు అట్లే కాదు మేము ఆఫీస్ ఒకటి టెన్ ఓ క్లాక్ అంటే మేము ఇక్కడ సెవెన్ ఓ క్లాక్ కె స్టార్ట్ అయిపోవాలండి ఆ ట్రాఫిక్ భయపడి
అవును నిజమే అదైతే నిజమే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవల్ల
ఉ
లంచ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ రెండు కుక్ చేయాలా ఆఫీస్ కు వెళ్ళాల మాకు ప్రెజర్ ఉండదండి అదైతే నిజం వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల
వర్క్ ఫ్రం హోం వల్ల అవన్నీ ఉండవండి
వర్
మీకు ఇంకో బెనిఫిట్ ఏమంటే అండి ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి ఉంటారండి
అవునండి అదైతే నిజం అండి
అట్లా ఉండదు అండి మేము ఎక్కడో ఉండాలి పేరెంట్స్ ఎక్కడో ఉంటారు ఫ్యామిలీ ఎక్కడో మేము ఏక్ ఒక చోట ఉంటాము జస్ట్ కాల్స్ ఇంట్లోనే సరిపోతుంది అండి ఊ ఊ ఊ ఎప్పుడు కాల్స్ ఇంట్లోనే మాట్లాడాల్సి ఉంటది మాకి
ఊ
హు
ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేది తక్కువ అయతది మీరు
అవునండి కానీ ఇంకొక విషయం ఏమంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి లేకున్నా గాని బయట ప్రపంచాన్ని చూడగలుగుతాం అండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉన్నప్పుడు
మాకైతే బయట ప్రపంచాన్ని ఈ మనుషులతో జస్ట్ కాల్స్ టీమ్ కాల్స్ లో మాట్లాడుతాం ప్ప రియల్గా కన్వర్జేషన్ ఉండదండి వన్ టు వన్ కన్వర్జేషన్ ఉండదు
అవునండి
పిటుపీ కాన్వర్జేషన్ అస్సలు ఉండదు ఇంకా
ఆ అవునండి
మీకి కొంచెం సోషల్ స్కిల్స్ ఇంప్రూవ్ అయితాయి
ఊ అవునండి కానీ మీరు ఎట్ల మేనేజ్ చేస్తారండి అంటే మీరు ఆఫీస్ కి రారు కదా మాకంటే ఇక్కడ ఆఫీస్ కోలిగ్స్ ఉంటారు ఏదైనా డౌట్స్ వస్తే వాళ్ళని వీళ్ళని అడిగి నేర్చుకు తే నే తెలుసుకొని నేర్చుకుంటాము
హూ
ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అట్ల ఉండదు కదా దా ఎలా నేర్చుకోగలుగుతారు మీరు
నిజమే అండి కానీ ఇక్కడ టీమ్ మీట్స్ పరిచయం అయితారు కదా టీమ్ మీటింగ్ లో వాళ్ళ వాళ్ళకి రానిధి అడగడం మనం చెప్పడం మనకి రానిది అడగడం వాళ్ళకి చెప్పడం రోజు స్టాండప్ మీట్ టింగ్స్ ఉంటాయి కాబట్టి మాట్లాడుతా మాట్లాడుతా అట్లల్లో పరిచయం వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు ఇంకా మనకి కి ఇంకా రానీవీ ఏమన్న ఉన్నాయి అనుకోండి
ఊ
అంత ఏ ఐ అంతే అండి మనం
అంతే హూ ఎంతయూ ఎంత నా ఏఐ టూల్స్ యూజ చేయని లేండి కానీ మనకి ఒక పర్సన్ పక్కన నుండి నే నేర్పించే దానికి ఆ ఇట్ల నేర్చు కునేకి చానా చ్చం కదండి ఇఫ్ ఇన్ కేస్ మనం కొత్తగా జాయిన్ అయినప్పుడు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అంటే దాంట్లో ఏం తెలియక ఏం చేయాలో అర్థంగాక
కానీ ఇప్పుడు మనం కొంచెం వర్క్ చేసే వాళ్ళమే కాబట్టి అస్ కొంచెం సీనియప్ పొజిషన్లోనే ఉన్నాం కాబట్టి పర్లేదండి చేసుకుంటాము మనం హెల్ప్ చేస్తూ ఉంటాము ఇంక ఎట్లనా మన మేనేజర్ ఉంటారు మన మేనేజర్ హెల్ప్ చేస్తారు ఎవరి సైన్ చేయ అంటే మాకు ఈ టాస్క్ రాదు ఎవరిన్న అసైన్ చేయండి అంటే అసైన్ చేస్తారు సో అట్లా మేనేజ్ అవుతుంది అండి
అవునా అండి
బాగా మనతో కల్వేడిగా ఉన్నారనుకోండి మనం వర్క్ చేసుకోడానికి ఏమీ ప్రాబ్లం లేదండి
మ్మ్
టీమ్ మెంబర్సే ఇబ్బంది అండి
టీమ్ మెంబర్స్ కూడా మంచిగా ఉండాలండి రెస్పాన్స్ అవ్వాలా మనం అడిగినప్పుడు వెంటనే
టీమ్ మెంబర్స్ బాండ్ల్లా మన మేనేజర్ టీమ్ లీడ్ ఇంకా చాలా బా వర్క్ బాగుంటేనే మనము ఆ ప్రాజెక్ట్ కూడా బాగా ఉట్టడి లేదంటే చాలా కష్టం
అవునండి అవైతే నిజమే కానీ ఆ ఏమంటారు ఎంతన్నా గాని చెప్పండి వర్క్ ఫ్రమ్ హోమ్ లో వర్క్ చేసే టప్పుడు నేన అైతే చాలా డిఫికల్ట్ గా ఫేస్ ఫేస్ చేస్తానండి అంటే మనకు తెలియనిటి వాళ్ళు ఏంటో కొత్త కొత్తగా నేర్పిస్తాంట టారు ఇఫ్ ఇన్ కేస్ మన కొలీగ్స్ కాని సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి అప్పుడు ఇంకా టార్చర్ అండి ఏం చేయాలో తెలీదు వాళ్ళు చూస్తే రెస్పాన్స్ అవ్వరు
నిజమ అండి ఏమంటే మనం కేటీస్ బాగ్ వినాల తర్వాత ఇన్స్ట్రక్షన్స్ని వన్ టూ టైమ్స్ చదవి ఫాలో కావాల్సి వస్తుందండి ఇంకా దానికి మేన్ నుంచి మనం ఏదైనా డౌట్ ఉందనుకోండి ఎంట్రీ వర్డ్స్కి వెది తీసుకొని
అ
ఇంక ఇట్లా మేనేజ్ చేయాల్సిందే అండి రెండు కావాలంటే దొరకవు కదా
అది నిజమేనండి
అదొరు అదొ ఒకటే
హు
ఉ కాబట్టి అట్లానే ఫాలో మ్మ్ పదండి ఏదో ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకొని వర్క్ చేసుకుంట పోవల
మాకేం బెనిఫిట్ అ మాకేం బెనిఫిట్ అంటే ఇదేనండి మా కొలీగ్స్ పక్కనే ఉంటారు మాకు ఏవైనా డౌట్స్ వచ్చినా ఇవి చిరు తెప్పించుకునేకి కొంచెం బాగుంది ఉంటదండి అవునండి ఇఫ్ ఇన్ కేస్ నీకు ల్యాప్టాప్ కాకపోతే ఏం చేస్తారండి ఆ టై లో మాకంటే ఇక్కడ ఐటీ టీం వాళ్ళు ఉంటారు హెల్ప్ చేస్తారు
మాకే ఆన్లైన్లో ఐటీ టీం కనెక్ట్ అవుతుందండి చెక్ చేస్తారు
ఆ
ఆ ఇంకా చేయడానికి కుదరద లేదు అనుకున్నార అనుకోండి
అ
విస్క్ తీసుకెళ్ళాలా ల్యాప్టాప్స్ తర్వాత చాలా కష్టం కష్ట అండి ఇది చానా కష్టం అండి తీసుకుని వెళ్ళలా వన్ టూ డేస్ ఒక్కోక్కసారి స్టే చేయాల్సి వస్తుంది అది ఎందుకంటే ఆక్సిడె ప్రాసెస్ మళ్ళీ ఇంకొక ల్యాప్టాప్స్లో మనకి ఇన్స్టాల్ చేసి ఇయరు కదా
అవునండి
చన కష్టం అయితది ఇది మాత్ర చండిస్ అడ్వాంటేజ్ ఏనాండి ఐటీ పరంగా ఐటీ మినిమల్ ఏదైన్నా వర్క్ ప్రాబ్లం వచ్చిందంటే రిజాల్వ్ చేసేస్తారు ఆన్లైన్ లోనే ఇంకా ఈ హీట్ వల్ల ఈ ల్యాప్టాప్స్ ఇప్పుడు ఇంక ఈ సమ్మర్ లో అయితే వర్కే కావు కంపల్సరిగా ఏదో పిష్ వస్తూనే ఉంటుంది దాంట్లో ఏ ప్రాబ్లం లేదు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సి వస్తుందండి ఒక్కొక్కసారి లేపోతే అంత కూల్ కూల్ కోసం ఎందుకంటే కంపెనీలో ఏసీస్ ఉంటాయి ఇక్కడ మనకి ఏసీస్ ఉండవు అదండి ఫ్యాన్స్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టి యూస్ చేస్తుాన్నామండి తప్పకుండా
ఇంకేం చేస్తామండి ఇ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు
హ్మ్మ్ వాళ్ళే చెప్తారండి ఎయిటీ పర్సెన్ట్స్ దానికి ఫస్ట్ కూల్ చేయండి కొంచెం మళ్ళీ తర్వాత వర్క్ అవుతుందని
అవునండి చానా సార్లు ఫేస్ చేసినట్టున్నారు మీరు
అ అట్లనే చూససామండి ఈ సెమ్మర్ అంతా రేపర్ లో పెట్టేది ఫ్రిడ్జ్ లో పెట్టేది కొద్దిసేపుటికి తీస్తే అది మిషన్ నార్మల్ గా పని చేస్తంది కనీసం ఓవర్ హీట్ పోతది
హ్మ్మ్
నార్మల్గా పనిచేస్తది
ఓకే
ఇంకేమండి
ఇంకేంటండి విశేషాలు
ఏం లేదండి నార్మల్ ఇంకా లంచ్ టైం అవుతుంది ఇంకా
డ్యూటీ ఎక్కాలి హుమ్ అంతే అండి సరే అండి అయితే మరి
ఆ సరే అండి
హ్మ్మ్ థ్యాంక్యూ అండి బాయ్ హ్మ్మ్